హలో
హలో
ఆ మేడం బాగున్నారా మేడం
బాగున్నాం సార్ మీరు బాగున్నారా భోజనం చేసారా
ఆ బాగున్నా మేడం మీరు భోజనం చేసారా
చేసినాం సార్ ఏం చేసినారు సార్ మరి ఇవాలా మీరు స్పెషల్ మేడం గారు ఏమమంటే ఎసారు
మా మేడం ఎగ్ కర్రీ చేసారు మేడం బిల్డ్ ఎగ్ చేసుకున్నాము
అవునా సార్
కూడా చేసుకున్నాము రెండు కూరా చేసుకున్నాము మీరు చేసినారా భోజనం
ఆ చేసినామ్ సార్
ఆ మేడం చెప్పండి
ఈ రోజు అంతా ఏం చేశారు సార్ మరి వర్క్ ఇలా జరిగింది ఈ రోజు
ఈ రోజు ఎలా జరిగిందంటే ఉదయం నుండి ఎక్కువగా మా మాకు సంబంధించి చ్చిన డ్యాస్ బోర్డ్ చూశాను చెక్ చేశాను నేను పోషణ అభియాన్ ఉంటందా డడాష్ బోర్డ్ చెక్ చెక్ చూశాను రిపోర్ట్ చూశాను ఎవరు ముందు ఉన్నారు వెనకబడ్డారని చూశాను ఆ తర్వాత కొద్దిసేపు అటు ఇటు నడిచాను
మ్మ్ వాతావరణం ఎలా ఉంది సార్ మరి
వా వాతావరణం ఇంకా మెల్లగా హీట్ అవుతుంది మెల్లమెల్లగా అ ఇన్ని రోజులు కొంచెం మబ్బు ఉండే కదా
బాగా పెరిగిపోతానై ఎండ వల్ల
అవున్ పెరుగుతుంది ఇక మరి ఎండలు కంటిన్యూ అవుతాయేమ ఇక నుండి
ఆ ఇంకెక్కువ పెరుగుతాయి కదా సార్ ఇప్పుడు ఎట్లా ఏప్రిల్ మే ఇంకెక్కువ ఉంటాయి మనకు మార్చి లో కంటే అప్పుడి
ఏప్రిల్ ఆ ఎక్కువ అవుతా
ఎండాకాలం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మీకేమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోని
అవును ఎండాకాలం కాబట్టి ఏం లేదు వా వాటర్ ఎక్కువ ఉండే ఆ పండ్లు కొనుక్కొని తినడం అలవాటు చేసుకోవాలి ఆ కీరా దోష ఉంది కదా కిరా దోస అంటారు కదా బుడంకా దోస కాయాల అవి కొనుకొని తినాలి
అవున సార్
కొబ్బరి నీళ్ళు త్రాగాలి మధ్య మధ్యన నీళ్లు తాగుతూ ఉండాలి అంటే బాడీలో వాటర్ లాస్ కాకుండా చూడాలి కొంచెం నీళ్లు భర్తీ చేస్తుండా బాడీలో కూల్ ఉండడానికి
అవును సార్
ఆ మీరు అలానే జాగ్రత్తలు పడుతున్నారా
ఆ తీసుకుంటున్నాం సర్ ఇగ కొంచెం వాటా లో సబ్జా సీడ్స్ అలాంటివి కూడా వేసుకొని తాగుతన్నాం కొంచెం బాడీ హైడ్రేట్గా ఉంటుంది కదా సార్
సబ్జా గింజాలతోనే కూల్ అ బడి మీ ఫ్రెండ్స్ అందరు వచ్చినారా మరి
ఇంకా రాలేదు సార్ రేపు రేపు రేపటి వరకు వస్తారంట
ఆ ఓ అందరు రేపటి వరకు వస్త సరేప మండే నుంచి కదా స్టార్ట్ అవుతది మీకు హాలిడేస్ ఇచ్చారా మరి ఈ రెండు మూడు రోజులు
ఆ ఇచ్చిన సరిగా అయిపోయింది మళ్ళీ రేపటి నుండి ఏదా విధగా కాలేజీలు ఉన్నది ఇ క్లాసెస్ అయితై సార్
ఉ ఇప్పుడు ఎండాకాలం జాగ్రత్త తీసుకోవడానికి అడిగారు కదా నేను చెప్పినవన్నీ కాక్ కుండా ఏమైనా మిస్ అయినాయేమో మీరు కూడా గుర్తు చేయండి ఎలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళరాదు అదొ ఒకటి మర్చి
అ కొంచెం ఎండకి ఎండబడని వాళ్ళకు ఎండ వాల్ల తలనొ వచ్చిన వాళ్ళు అంబ్రెల్ల కూడా వాడుకోవచ్చు సార్ మంచిది ఎండ ఎక్కువ కొ ట్టదు
ఆ
ఇంకొకటి మనం పనులు ఏమైనా పెట్టుకున్నప్పుడు సాయంకాలం చల్ల ఉన్నప్ప ఇప్పుడు ఏమైనా పనులు పెట్టుకుని ఇగ ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇంట్లో ఉండడం మంచిగా లే ముంద వెళినాలె కా కర్భూజకాయ శిల్లు లెమన్ వాటర్ చాలా మంచిది.
ఆ ఎస్
అవును సార్ ఇలాంటివి తాగడం వల్ల బాడీ కొంచం కూలు ఉంటాయి సార్
హ సో ఈ రోజు మీరేం వర్క్ చేశారు ఉదయం నుంచి ఇప్పటి వరకు వరుసగా చెప్పండి.
ఏమి లేదు సార్ పొద్దున లేేసినాం బ్రేస్ వేసి టిఫిన్ జేసినాం సార్ టిఫిన్ జేసినంక
కాసేపు రాసుకున్నా రాసుకోవడం అయిపోయినంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిచ్చినాం అంటే హాస్టల్ల్లో ఇగ నేనొక్కదాన్నే ఉండే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ కాసేపు రాసుకొని మళ్ళీ నేను హ స్ల్కి వచ్చేసినాం వచ్చేసి లంచ్ తిన్నాను లంచ్ చేసినాను సార్ లంచ్ వేసి పడుకొని
ఈ రోజు సండే కదమ్మా ఏమైనా చేసినారా మీకు
లేశే సరికి లేసేసరికి ఫోర్ ఫైవ్ అట్లా అయింది సార్
ఆ మీ హాస్టల్ మెనూ లో ఈరోజు సండే కదా ఏమైనా స్పెషల్ చేసినారా
వినిపియట్లేదు సార్ మీ వాయిస్ ఎమో అంటున్నార్
ఆ ఈరోజ సండే కదా స్పెషల్ ఏమైన్
అంటే నింగ్ చికెన్ పెట్టినాడు సార్ చికెన్తో తిన్నాం రైస్ చికెను పెరుగు పెడతారు సార్ ఇగ సండే ఒక పూట మళ్ళీ మార్నింగ్ ఆలూ కర్రీ చేసినారు సార్
ఆ
అటువైపు ఎండ ఉందా మబ్బు మబ్బు ఉందా వాతావరణం ఎలా ఉంది
ంది సార్ ఇక్కడ కూడా బాగానే పడుతున్నాయి ఎండలు
మీకు ఎట్లమ్మా క్లాస్ లో క్లాస్ నోట్స్ ఇస్తారా గైడ్స్ కొనుక్కని చూస్తారా ఎట్లా
సార్ ఇట్లా క్లాస్ లో క్లాస్ నోడిస్ ఇస్తారు సార్ అలాగే మరియు మనకు పీడిఎఫ్ లు ఉంటాయి సారు సార్ వాళ్ళ దగ్గర ఆ వీటిని షేర్ చే తడు వాటిని మనం నోట్స్ లో రాసుకోవాలి క్లాస్ కూడా రాసుకోవాలి సార్
కే అంటే క్లాసులు బాగా చెప్తారా అర్థమయ్యేలా
ఆ బాగా జరుగుతాయి సార్ ఇగ జరుగుతాయి మధ్యాహ్నం ల్యాబ్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్ కి ల్యాబ్ తీసుకుంటారు అలాగే పొద్దున క్లాసెస్ జరుగుతాయి ఆ సెమినార్స్ ఉంటాయి ఇట్లా రూల్ నెంబర్ వైజ్ గా సెమినార్స్ చెప్పాలి అసైన్మెంట్ లో గూడా ఇట్ల రూల్ నెంబర్ వైజ్ ఉంటంది సార్ నైన్టిన్ నైన్టి మెంబర్స్ ఉంటం.
షెమినార్లు అంటే మా అయినా అయినా క్లాస్ మీదనే మీరూ చెప్పాలేమో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అనుకున్
ఆ అది అంటే ఆ అంతే సార్ ఒక ఐదు యూనిట్లు ఉంటాయి అందులో ఎళ్ళి ఏదన్న ఒక అంశం తీసుకొని దాని గురించి వివరించి చెప్పాలి సార్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకు అ
ఆ
ఓకే
అంటే మీరి ఇప్పుడు ప్రైవేటు ఆ ఇల్లా కిరాయి తీసుకొని ఉన్నారా లేకపోతే హాస్టల్లో ఉన్నారా
హాస్టల్లోనే ఉంటాం సర్ ఇల్లు అట్లేం లేదు సార్ మా సొంత ఇల్లు ఇక్కడ గాదు సార్ ఇయా సొంతిల్లు వేరే ప్రస్తుతం మా రూమ్ లో మేం ఫైవ్ మెంబర్స్ ఉంటాం సార్ టోటల్ స్ట్రెంత్ కలిపి ఒక ఎయిటీ మెంబెర్స్ నైన్టీ మెంబర్స్ ఉంటారు సార్
ఓహో మంచి రుచికరంగానే పెడతారా మరి ఇప్పుడు గ్యాస్ లేదంటూ ఏమన్నా కొన్ జేస్
ఆల్రే సార్ ఇట్లా సింగిల్ ఇట్ల చెప్ అదీ దోశ ఇలాంటివి కాకుండా నార్మల్ ఉప్మా సేమ్యా ఉప్మా ఆ తాలింపు ఆ అలాంటివి ఎక్కువ పెడుతున్నారు సార్ ఫ్రైడ్ రైస్ టమాటా రైస్ పులిహోర ఆ ఉప్మా ఇలోంటివి మాత్రమే ఎక్కువ బెడుతున్నాడు సార్
ఆ అంటే వెరైటీలు తగ్గించినట్టున్నది
ఆ అదే సార్ అ ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఇస్ వచ్చినంక నార్మల్ గా పెడతమని అన్నారు స
ఆ ను మీ అమ్మవారు మరి ఫోన్ చేస్తుంటారా
ఆ చేశాడు సార్ పొద్దున మధ్యాహ్నం చేసాను ఇంకిప్పుడు చేయలేదు సరిగా చెయ్యాలి మమ్మీ వాళ్ళకు వాళ్ళు చర్చికి ఎళ్తారన్నమాట ఎళ్ళి నైన్ వరకు ఒస్తారు ఇగ చేసి మాట్లాడి ఇగ బండుకుంటను
ఆ
సర్
మా బాబు కూడా హాస్టల్లోనే ఉంటారు వానికి కూడా ఇదే ప్రాబ్లం అంటే ఈ వారి వల్ల కొంచెం గ్యాస్ ఒకుడు కష్టంగా ఉందని
అదే సార్ ఎక్కడైనా కూడా ఫుడ్డు బా స్టవ్ గ్యాసెస్ వల్లనే పెట్టడం లేదు రైస్ ఫుడ్ పెట్టతాము రైస్ ఇదీ కొంచెం అడ్జెస్ట్ అయి తినండి ఇప్పడికి తర్వాత త మళ్ళి చేస్తామని అంటున్నారు
సరే వారం రోజులు తినొచ్చు గాని నెలల తరవడి తింటే చర్మ వ్యాధులు వస్తాయి అంటే ఏమి దొరకవు గదా అందులో విటమిన్స్ ఆ ఏమి ఖంచలు ఏమి ఉండవు ఊరికే తెల్లటనం తింటే మంచిది అవును మో కాదో ఏదో ఓ చిన్న కూరయితే ఉండాలి తోడుగా
నా
అమ్మా అదే హాస్టల్లో ఊరికే అన్నం తారింపు ఏయడం కంటే ఒక కూర తోడు ఇస్తే బాగుండేది అ అంటున్నా అన్ననికి తోడు ఊకే తాలింపంటే అందులో ఏమి ఉండదు గదా
ఇస్తారు సార్ టమాటా పచ్చడ పుదీనా పచ్చడ లేకుంటే ఇట్లా కొంచెం వెజిటేబుల్స్ తో కలిపిన పచ్చడిస్తారు లేకుంటే రేర్ గా అది పెడతారు ఎక్కువగా అంటే మన మామిడి కాయా పచ్చిన సర్
మొత్తానికైతే ఈ వార్ తగ్గితే బాగుండేది దాని వల్ల అన్ని ఆల్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయమ్మా తెలుసా మీకు వార్ జరుగు వార్ జరుగుతుందని తెలుసా మీకు వార్ జరుగుతుందన్న విషయం మీకు తెలుసా ఇరాన్ ఇజ్రాయల్ అని
ఆ తెలుసు సర్
దాని వల్ల అన్ని దేశాలు బాధ పడుతున్నాయి అంటే గ్యాస్ వల్ల గ్యాస్ టైంకి రావట్లేదు ధరలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు
అవును సార్
అట్లా ఉన్నదన్నమాట మా బాబు కూడా హాస్టల్లో ఉంటారు అని కూడా ఇదే ప్రాబ్లం అట చే ప్తుంటారూ
ఏం చేస్తారు సార్ మరి చదువు స్టడీ
ఊ చదువు బీటెక్ చదువుతున్నారు
హూ
సరే అమ్మా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసిన విషయాలు మాట్లాడుకు కుంటూనే ఆ ఎండాకాలం ఎలా జాగ్రత్త పడాలనే విషయాలు నాకు బాగా చెప్పారమ్మా థ్యాంక్ యూ
ఓకే సార్ థ్యాంక్ యూ సార్